హలొ హలొ
చెప్పు చెప్పు
ఏం జెస్తున్నారు
నువ్వు దెయణ్ణ
అది ఎక్కడికి కాచిగూడ వరకేనా ఇంకా దూరం ఉండిదా
కాచిగూడ వరకే
మల్లెపుడిటన్ తిన్నాం తిన్నాం
ఎందక్కయ్
అన్న చికెన్
ఆ
చికెన్
చికెన్ ఐ పెెళ్ళే దంట
అయిపేయింది ఇప్పుడు
తినేదమ్మ నేను
లేదు
పడుకున్నారు మి నాన్న రిటర్నేప్పుడు మల్ల
తిన్నేళ్ళకి
పన్నెండ్ థట్టిన్ ట్వావ్ల్ కోస్ సర
అయ్
ట్వల్ కొస్తారా
టువెల్క ఆ టువేల్క్ అస్తారు ఈ రోజ్ టువలే గదా లెవెన్ గదా
లెవెన్ ఈ రోజు సర్టిఫికేట్స్ తీస్కొనొస్తావా
ఆహ్
సర్టిఫికెట్స్
సర్టిఫికేట్స్ ఆ
ఉం
చుస్తా
మ్యాడమ్ ఏ మన కాల్ జేశారా
రేప్ వేయాలిగా మేడమ్ కి డబ్బులు
ఉమ్ ఎప్ మేడమ్ కి డబ్బులు ఇవ్వాలి
ఉమ్
రేపు మేడమ్ కి డబ్బులివ్వాలి
యేర్ అమ్మ కుట్లేయడం
తిర్నళ్కి ఏం చెయ్యాలి
హుమ్
తిర్నాళకి
ఉ ముతక్
షాపింగ్
షాపింగ్ ఎము చీర తీసుకుని రావాలా నీకు
నాలుగు షాపింగ్ ఏం చేస్ తరవాంటున
నిక్ చీర తీస్కారావాలా అన్
జేదు
ఏంటిది
లేదు
వద్దా
ఉహు
హలో
బయలుదేరరా వాళ్ళు
ఎవరు
పెళ్లి రేపు లేదు ఏల్లుండేగా
రేపు స్టార్ట్ అయితారంట
రేపు స్టార్ట్ అవుతారండది
మీరు
ఎల్లుండే పెళ్లి
పెళ్లిలో పిల్లి
ఉ తొందరగానే పందిరి ఏస్ త్తరంట ఆ ఉ ఉ ఓసి ఒక్క నిమిషం
హలో హలో
హలో
ఓకే ఉ ఏం చేస్తున్నావు
ఊరికే ఉన్నా పైకి వచ్చ ఇందాకా ఇంకా కొద్దిసేపు టీవీ చూసా అది చింతపండు కొట్టాము కొట్ టే అయిపోయింది మొత్తం ఊడుచేసి లోపలికి వచ్చి ఈమె కూర్చున్నా మీ చెల్లికి ఆ పవిత్ర చెల్లి ఆ పాపకి పసిరికలు అయ్యానాన్ టైమ్ ఆ అవ ఆ ఆ ఆ
వైత్రగి
అవును
ఎప్పుడు వేయిందట హాస్పిటల్ కి
అ పోయే వచ్చి అయ్యే చెప్పలి
ఎన్ని బాంగళూరు మడ
తెలీదు
హ
డైలీ ఉంటుందా వర్క్ ఇప్పటి నుంచి
హ
డైలి
డైలీ
లీవ్ పెట్టకుంటా డైలీ వెళ్లు
డైలీ
లీవ్ పెట్టకుండా డైలీ వెళ్ళు అంటున్నా
ఉ ఉ డైలీ వెళ్తానే అయితది లేకుంటే తడు
అ సాలరీ ఎంత పెంచుతా అన్నారు
మో ఇంకా అడగలే అడుగుతా
ఫార్టీ అన్నారు
ఎవరు
మీ అమ్మ అన్నారు
ఇద్
ఓకే సారీ అంత పెంచర్లే
పెంచాల అనుకుంటూ ఉండుడే పన్నెండు వందలు వచ్చేస్తది అనుకుంటా ఆ
స్టార్ట్ అయ్యిందా ట్రైన్
స్టార్ట్ కాలే త్రి కి స్టార్ట్ అయితది కరెక్ట్ గా
త్రీకి స్టార్ట్ అవుతదా ఎక్స్ప్రెస్సా
నార్మలే జనరల్
నార్మల్ జనరలా సీట్లు దొరకాయా సీట్లు దొరకాయా
ఖాళీ ఉంటది ఉ
ఖాళీ ఉంటే నో ప్రాబ్లం
పడుకోవడానికి కూడా ఉంది కదా
చేసావా
ఇచ్చేసా
ఆ ఫోన్ రిపేర్ చేసే ఫోన్ తీసుకు
తీసుకువస్తున్న
ఎంట వడి వచ్చి ఇంక అప్పుడు ఇగా రిపేర్ కి ర్
రిపేర్ కి పన్నెండు వేలు అయితది పన్నెండు వేల ఐదు వందలు
బాబోయి
ఇంకా అది ఆ మరి మీకు పెద్ద ఫోన్ కదా యాభై ఆరు వేల ఫోన్
పాపం అన్న ఎప్పుడు తెచ్చుకున్నారు పగులు కొట్టుకున్నారు ఎట్లనో
నేనే తీసుకుంటా అదిగ చేయించుకొని హలో హలో
హలో
ఓ
ఉగాది పండగే వస్తు తుంది
హ్మ్
కరెక్ట్ ఎన్ని రోజులు ఉంటది పండుగకి ఇంక
వన్ టెన్ డేస్ ఉంటే అంతే
టెన్ డేస్
డి
హోలీ అప్పుడేగా జరిగేది ఇటు సైడు
ఆఊగాది ఐయిపోయిన తర్వాత
ఆ
ఇజగాది అంత కర్మి రజు చ
ఇంకనుమ రోజు కదా
ఉమ్ తనుమన తను ఇప్పుడు సంక్రాంతికి వస్తుంది ఇప్పుడు కాదు తగింధి కర్ర రోజు కర్రి హలో
చెప్పు
బో చెప్పాలి
సర్టిఫికేట్స్ ఒకటి తీసుకోని రా మేడంకిి అడిగి
ఉమ్
మేడం నడుగు ఏదన్నా జాబు ఉంటే మేడం చూస్తారు
అది మేడం దగ్గరనే వెళ్ళ ఒకసాలు ఒక ప్రస్తుతానికి వెళ్ ఏడు ఎనిమిది వేలు ఇచ్చినా కూడా చయాలి మేడం దగ్గరనే
మడం ఎట్లా ఇస్తారు
ఉ
మేడం ఏమన్నా నేర్పిస్తున్నారా ఎక్కువ పెట్టారా ఎవరికొకరికి చెప్తదీ ఎక్కువ ట్యూషన్స్ నడుపుతారు
ఏమో అడుగుదాం మేడం
ఉమ్
లండన్ నుంచి వచ్చేశాడా అన్నయ్య
ఆ వచ్చేసి ఉంటాడు
రేపు లేదు నేల్లుండే ఊరికెళ్ళాలి పోవాలిగా మళ్ళీ తిరుపతి ఎళ్ళాక మా ఊరికె ళ్దాం
ఎంటిది
తిరుపతి వెళ్తే మా ఊరు వెళ్తానేనప్పుడు ఒక దాన్ని అయిపో ఉంటాం గాబట్టి
హ్ హు ఎప్పుడొస్తావ్ మళ్ళీ
టీసీ తెచ్చు కోవాలీ మళ్ళీ వస్తా వచ్చిన ఏంటనే వచ్చేస్తా
ఏ
ఏం చేయాలి ఇంకా వచ్చి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఇంకా స్టార్ట్ చేస్తే పండుగ తిరుపతి రెండు దాంట్లనే ఏళ్ళిపోతాయి. మళ్ళీ భ్రం చేయాలి మళ్ళీ తిరునాళ్ళకు జాతరకు హలో హ్
ఏం జేస్తున్నావ్
ఆ శుభ్రం చేస్తూనే ఉండాలి.
సాటర్డే
పైన ఈ స్విచ్ బోర్డులు పోయాయి. ఇప్పుడు అది పెట్టుకొని పెట్టుకోవాలి ఇస్త్రీ చేసుకోవడానికి బట్టలేదన్న గాని
ఉమ్
చాల కష్టమైపోయింది ఉన్నుంటే బాగుంటుండే బావ్ ఉండే ఇది పొయ్యింది కానీ ఇక్కడ బోర్డు పొయ్యింది పైన చెయ్యాలి. ఈరోజు సాయంత్రం అన్నా లేకపోతే రేపు మార్నింగ్ అన్నా బట్టలు ఇస్త్రీ చేయాలి ఇస్త్రీ పెట్టారు
హలో ఉ ఉ చెప్పు టైము